హలో అండి బాగున్నారా
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇక్కడ బట్టలు ఉంటే పిండి వసినావి ఉంటే అవి మర్చేస్తున్నా మీరేం చేస్తున్నారండి
ఏం లేదండి నిన్న హర్సల్ చేసాము అదే తింటున్నాము
అవునా మంచి రెసిపీ కదండి అది
అవునండి కాకపోతే మేము తెల్లబెల్లం వేసామండి అది కొంచెం ఆ మంచిగా రాలేదండి ఆ గట్టిగా అయిందండి
దాని బదులు వేరే బెల్లం ఎర్ర బెల్లము నల్ల బెల్లము సంథింగ్ ఉంటది కదా అది వేసుకుంటే బాగుంటది
అదే అండి అందరు అంటున్నారు ఎర్రబెల్లం వేయాలి అది దాన్ని ఇలాచి పౌడర్ మీరు ఇస్తరా అండి అరిసెల్లో ఇలాజ్ పౌడరు
ఆ వేస్తాము కదా ఇలాచీ పౌడర్ వేస్తాము నువ్వులు కూడా వేసుకోవచ్చు నువ్వులు వచ్చ నువ్వులు కూడా ప పక్కం పట్టడం అయిపోయినాక ఆ మనం చేస్తాం కదా ఇట్లా చిన్నగా పూరి టైపు ఆ టైమ్ లో పైన చల్లొచ్చు ఇట్లా లైట్ గా చల్లి డైరెక్ట్ కడాయిలో వేస్తే అయిపోతుది బాగుంటాయి అట్లా కూడా
అవునా అండి ఏమో అండి మేము ఇట్లా బేకరీలో చూసినప్పుడు నువ్వులతో ఉంటాయి అరిసెలు కాకపోతే మా వాళ్ళు పేల్ ్య ఆయిల్ వేసినప్పుడు నూనెలు వేసినప్పుడు అని అంటే భయపడ్డాము
అంటే కొంచెం నా తప్పలాగా అంటే కొంచెం సన్నగా పూర్తిగా డెవలప్ గాని ఉంటాయి కదా అ ఇందులో కూడా నువ్వులు అవి ఆ చిట్టపటలు ఆడి చిల్లుతాయి చిల్లి ఆయిల్ అనేది ీ మీద పడుతుది
అవునండి అయితే ఈసారి ఈసారి నువ్వులేేస్తాం ఎర్రబెల్లంతో చేస్తాం అండి
కొంతమంది మా ఇంటి దగ్గర ఒకసారి ఏం చేశారంటే తాటి బెల్లం కూడా వేసారు ఇప్పుడు మీరు అన్నట్టు తెల్ల బెల్లం వేసారు దానికి తాటి బెల్లం వేస సారు ఇంకా గట్టిగా అయిపోయండి బాగా సేమ్ మైసూర్ పాకు టేస్ట్ లాగా వచ్చేసినాయి అవి అరిసెలు అనరు వాటిని
అవునా అండి అదే ఇంకా ఎర్ర బెల్లం అదే చెప్తున్నారండి దేంట్లో పెద్దవాళ్ళకి ఇట్లా ఎర్రబెల్లం వేయాలి తెల్లదిేయొద్దు అన్నారు కాని చూద్దాం లే ఇంట్లోంది కదా అనేసి హుమ్మ్ వేసానండి
పాకం ఎవరు పట్టారండి మీరే పట్టారా ఇంకా
లేదండి మా అత్తయ్య గారు పట్టారు
ఎట్ల ప్రాసెస్ ఏంటని నాకు కొంచెం చెప్పారా
అవునా ఈ బియ్యం ఉంటాయి కదా అం డి అది కాడ్ కడిగ కడిగ కడిగి అట్నే పెట్టాలి నీళ్లు పోసి ఒక నైట్ అంతా
నానబెట్టాలి
నానబెట్టాలి తర్వాత అరవోసి అసలు వా వాటర్ వాటర్ అనేది లేకుండా ఆరబెట్టాలండి బియ్యంని
ఉ ఎండకు పెట్టొచ్చా లేదంటే ఫ్యాన్ కిందనే పెట్టాలా
ఆ ఎండకి అంటే పూర్తిగా ఎండకి కాదండి ఫ్యాన్ కిందనే ఆరబెట్టాలి ఎండకు బెడితే ఆ సెలులిక్ వీళ్ళ లేకుండా పొడి పొడి అయిపోతే కూడా పాకంలో మిక్స్ కాదు కలవదు
ఆ
అయితే ఇట్లా పట్టించుకో ఇక వాటర్ లేక్ కుండా పట్టించుకొని రావాలండి పచ్చి పిండి అని పడతారు వాళ్ళు
ఉ మిల్లు దగ్గర
ఆ రాగానే వెంటనే పొయ్యి అంటు పెెట్టి పాకం పట్టాలండి మంచిగా బెల్లంమంతా కరగ సి ఆ ఒక చిన్న గ్లాస్ తో వాటర్ పోయాలి బాగా పోయొద్దు
హ్మ్మ్
పాకం బట్టి పాకం వచ్చాక యాలకుల ప పౌడర్ వేసి ఈ పచ్చిపిండి వేస్తూ కలపాలండి ఉండలు లేకుండా
కానీ క్వాంటిటీ ఎట్లా తెలుస్తుందండి మనకు అంటే ఇన్ని కేజీస్ బియ్యాన్ని బియ్యం పిండికి ఇంత బెల్లం అనేది ఉంటది కదా మనకు
ఆ ండి అయితే మేము ఎట్లా చేసినాం అంటే మా అత్తయ్య గారు కేజీన్నర బెల్లానికి రెండు కేజీల పిండి పట్టిందండి
ఉ ఈక్వల్ గా సరిపోయింది
సరిపోయింది ఒకవేళ కేజీ బావు బెల్లం ఉన్నా కూడా రెండు కేజీలు పడుత
కాకపో ఆ కాకపోతే స్వీట్నెస్ అనేది కొంచెం తక్కువ
ఆ కొంచెం తక్కువ ఉంటే ఇంకెవరి ఇష్టం వాళ్ళది మనం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకో కోవచండి హ్మ్మ్ కానీ అరిసలు అసలు అరిసలు చాలా బాగుంటాయి కదా అండి
అవును చాలా బాగుంటాయి క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి అటు స్వీట్నెస్ ఉంటది మంచిగా మెయిన్ గా సంక్రాంతికి చేసుకుంటారు అవి
అవునండి మేము సకినాలు అరిసెలు చేస్తామండి సంక్రాంతికి కంపల్సరిగా
ఉ ఇప్పుడు మీరివి అరిసెలు ఎట్లా చెంబుతోనే ప్రెస్ చేస్తారా లేదంటే ఆయిల్ ఎక్సెస్ ఆయిల్ ఉంటది కదా అది
ఆ అవునండి అదే ఆ ఆయిల్ ను నూనెల నుండి తీయగానే ఆ మిగతా ఆయిల్ పోవడానికి చెక్ ఉంటుందండి అరిసల చెక్ కానీ ఆ ఏనా టి నుండి ఉండేది అన్నట్టు ఇప్పుడు ఇంకా కొందరికి తెలివి తెలుసో తెలియదుో కాని మార్కెట్ లో మనం మార్కెట్ కెళ్ళినప్పుడు అక్కడ ఉంటాయండి ఆ గరి గరిశెల చెక్క అరిసెల చెక్క అని ఉంటాయి ఆ అది తీసుకున్నాం అనుకో ఆయిల్ మంచిగా పోతదండి ఈక్వల్ గా
ఊమ్
దే చెంబుతో అయితే సైడ్స్ కి ఆయిల్ ఉంటది ఒక మధ్యలోనే పో
మధ్యలనే పోతది ఉమ్ ఇప్పుడం టే ఆయిల్ ఎంత గుంజుతదండి ఒకవేళ అరిసెలు చేసుకుంటే
ఆయిలు మనం పిం పాకము లో పిండి కలిపినప్పుడు ఆయిల్ పోస్తారండి పిండిలో ఎందు కంటే గట్టిగ కాకుండా ఆ అప్ప మంచ్ ఆ ఇప్పుడు ఒకవేళ పాకం అటు ఇటు అయింది అనుకోండి నూనె లేయ గానే అప్పంత ఇచ్చుకపోతుందండి
ఉమ్
మొత్తం ఎటు దటే పోతది. కాబట్టి మనమేం ప్రయోగించకుండా మన పెద్దవాళ్ళ ఎవరైనా ఉంటే వాళ్ళతో. తోన్ చేపియండి మీరు కూడా
నేనైతే ఎప్పుడూ చేయలేదు కాకపోతే పాకం బట్టి రెడిగా ఉంటే జస్ట్ కరెక్ట్ గా ఉన్నది అని అనుకుంటేనే చేసేదాన్ని అనమాట
ఆ అదే పాకం వేరే పెద్దవాళ్ళ తో అటు ఇటు అయితే మాత్రం మొత్తం ఆయిల్లో ఎటు అట్టే స్ప్రెడ్ అయ్యి అసలు అప్ప రాదండి, అరుస రాదు ఆ మొత్తం. అంత లీవ్ స్ప్రెడ్ అయిపోతదండి మంచిగా ఉండవు అట్లా
మంచిగా ఉండదు మళ్ళా, ఆ ఆయిల్ కూడా అంత స్వీట్నెస్ అయితది.
ఉమ్
ఇంగ మనం దేనికి యూజ్ చేయాలే ఆ యూజ్ చేయాలే చూ ఏ చేస్ కోలేం కూడా ఆయిల్ మళ్ళ
అవునన్ ఎటు కాకుండ పోతది, కొంచెం మంచిగా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళతో చేసుకోవచ్చు కానీ చాల్. చాలా మంచిదండి బెల్లంతో కదా
అది ఐరన్ కి సంబంధించింది కదా బెల్లం అనేది మంచి పిల్లలకైనా కూడా మంచిగా పెట్టొచ్చు
అవునండి మొన్న మా పాప బర్త్డే కూడా బాదుష చేసినం అండి
అవునా రెసిపీ బాగుంటది అది
ఆ బాదుష బాగుంటది కాకపోతే కొంచెం స్వీట్నెస్ తక్కువ వేేశానండి బాగా దగ్గుతున్నారు అనేసి
ఊ హూ ఆ అంటే ఇంకా పిల్లలకంటే పిల్లలకంటే మనము స్వీట్నెస్ తగ్గ తగ్గించుకొనే వేసుకోవాలి ఇంక మనం
ఉమ్ బెల్లం అయితే ఏం కాదు గానీ చక్కెర కదా
అవును చక్కెర బాగా జలుబు చేస్తది తొందరగా వస్తది జలుబు అనేది పిల్లలకు
అట్లానేసే కొంచెం తక్కువ వేసే చేసాను బాదూషా
అంటే పాక ఎప్పుడైనా మీరు చూసారా పాకం పడుతుంటే
ఆ చూశానండి తెలుసు గజ్జెలు గవ్వలకి ఆ ఇట్లా చిన్న చిన్న వాటికి వచ్చండి పాకం నాకు
ఉమ్ అంటే ఈ స్వీట్ రెసిపీస్ కి కొంచెం అంటే హైవీ క్వాంటిటీకి కాకుంటా చిన్న క్వాంటిటీకి
ఇప్పుడు వీటికి ఎట్లా అంటే అరిసెల అయితేనో నూనెల ఎయ్యగానే వాటి ప్రభావం తెలుస్తాది
అవును
ఆ ఇప్పుడు దీనికి అట్లా కాదండి మనం ఎట్లున్నా చాలా రోజులు నిల్వకి చెయ్యం కదా బాదుషా అయినా గవ్వలు ఐనా ఒక ఫోర్ ఫైవ్ డేస్ లో అయిపోతాయి
ఉమ్ అవును తొందరగా అంటే ఇగ మనం క్వాంటిటీ ఎక్కువ చేసుకు అంటే అవి కూడా స్టోరేజ్ స్టోరే చేసుకోవాల్సి వస్తుంది కదా ఎందు
ఆ ఆ చేసుకోవచ్చు లేగాని ఇక మనం అంతంతా చేయం కదా కొన్ని కొన్ని చేస్తాం కదండి ఏమన్నా పండిడులు పిల్లల బర్త్డే హలో
ఉమ్ అట్లా చిన్న చిన్న వాటికి చేసుకోవచ్చు ఇప్పుడు మెయిన్ గా మనం ఏదైనా ఫెస్ వల్ వచ్చినా కూడా ఇప్పుడు రాఖీ అనుకో బయట స్వీట్ తెచ్చే బదులు మనం ఇ ఇంట్లో అయిన కూడా చేసుకోవచ్చు
అవునండి బాదుషా గవ్వలు ఇంకా ఏదైనా ఇట్లా చేయొచ్చండి మంచిగా అవును
ఆ ఇంకా ఏంటి ఆ ఇప్పుడు చిన్న పిల్లలకు మాలీదా ముద్దలు అంటారు చపాతి చేసి కొంచెం బెల్లం వేసి ఎందుకంటే ఐరన్ రిచ్ ఫుడ్ అనేది కొంచెం మనమే మనం తిన్నం బెటరే
పిల్లలకి ఇచ్చిన బెటరే మంచిగా ఉంటదండి అది అట్లా చేయొచ్చు ఆ ఇక మోతీచూరు లడ్డు అవి ఇవి అంటే మన వల్ల కాదు
మన వల్ల కాదు అది చాలా రిస్క్ తో కూడిన పని కదండి
ఆ అవును మళ్ళీ బోన్ అయితే ఎట్లా అంటే అది బోంద అంతా కొట్టి మళ్ళీ అదంతా మిక్సీ ప పడతారంండి
ఉమ్ మిక్సీ బట్టి ఆ మిక్సీ చేసిన దాంట్లో పాకం యాడ్ చేస్తారు అనుకుంటా
పాకంలో ఈ మిక్సీ పట్టిందంతా పోస్తారంండి
ఉమ్
అట్లా చాలా రిస్క్ ఇంకా పిల్లలతో చేయలేం మనం గాని చేయొచ్చు మంచి అయితే ఇప్పు నేననేది ఏంటంటే ఈ గవ్వలకి బాలశాలకి పాకం ముదిరిన ఏం కాదు
ఏం కాదు కో అంటే కొంచెం గట్టిగా ఉంటాయి అన్నమాట అంతే అవి మనం ఫస్ట్ ఫ్రై చేస్తాం కదా ఇప్పుడు గవ్వలు అనేవి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కదా డీప్ ఫ్రై చేసినంకా తర్వాత పాకంలో వస్తాం కాబట్టి పాకం గట్టిగాయినా ఆ బెల్లంమయినా చక్కర అయినా కూడా దాని పడుతది కాబట్టి అంత డిఫరెన్స్ తెలియదు కానీ అరిసలకు కాని ఈ లడ్డూ లకు ఉండాయి కదా అవి ఈ తొందరగా తెలిసిపోతది అనమాట కొంచెం ఫాల్ట్ ఉన్నా కూడా తెలుసి పోతది
ఇక వి ఇవి లడ్డూలు కూడా అంతే అండి అసలు లడ్డూ రాదు అ ఇట్లా ఇప్పుడు వీటికి అనుకో పాకం అటు ఇటు అయినా కూడా ఏం కాదు అందుకే మనం చేసుకో సుకోచ్చు మెల్లమెల్గాేర్చుకుంటం కదండి చేస్త ంటేనే అందుకే మా అత్తయ్య గారు ఊకే అంటుంటా ఉంటారు
ఉమ్ ఇంకోకోటి ఈ పల్లీల ము దా అనేది కూడా చేస్తారు కదా కొంతమంది
అవునండి కాకపోతే ఇప్పుడు అందరూ ఆ ఆర్డర్ ఇచ్చి మన ఇప్పుడు పట్టణాలలా చేయించుకుంటారు కదాండి ఇన్ని మన పిండి నూనె అన్ని మ ఏం డబ్బులు ఇస్తే వాళ్ళు చేసి ఇస్తారు
ఉ అవును డబ్బులు ఇస్తే వాళ్ళు చేసిస్తారు కానీ అట్లా అలవాటు చట్ పడ్డారు కాగానీ ఎవ్వరు ఇంట్లో చేసుకుందాము మనం కొంచెం ట్రై చేస్తేనే వస్తాది అనేది ఇ తెలుసుకుంటలేరు ఇప్పుడు సమ్మర్ వచ్చింది కాబట్టి సమ్మర్ వచ్చింది కాబట్టి నేనైతే మా పిల్లలకు ఎక్కువ ఇవే పల్లీల ముద్దలు పల్లీ పట్టి అట్లా చేస్తా ఇప్పుడు ఎండాకాలం కదా ఎండాకాలం కాబట్టి ఇప్పుడు బెల్లం ఇచ్చిన బెల్లంతో కూడిన ఫుడ్ ఏది ఇచ్చినా కూడా కొంచెం ఏం కాదు ఎండరు బాగా కొడతాయి కాబట్టి నువ్వుల లడ్డు చేసుకోవచ్చు సునుండలు చేసుకోవచ్చు
అవునండి అయితే ఇప్పుడు అందరు అదే అలవాటు పడుతున్నారండి ఇప్పుడు మన అత్తే వాళ్ళ తరంతోనే ఇంకా చే యడం అసలు ఇంట్లో అప్పలు చేసాం అనేది తగ్గిపోతుంది కావచ్చండి మన తరం తోటి
ఆ అవును తగ్గిపోతాది ఎందుకంటే మన వాళ్ళు చేసినంత క్వాంటిటీ మనం చేయలేకపోతున్నాం ఇంకా మనం చేసిన క్వాంటిటీ నెక్స్ట్ జనరేషన్ చేస్తారా
మొన్న మా ఇంటి పక్క వాళ్ళది శ్రీమంతం అయితే మొత్తం ఆర్డర్ లోనే తెప్పించారంట అండి
మ్మ్ ఇంట్లో చేయలేక వీలు పడక
అవునండి మొ మొత్తం అసలు సందడి లేకుండా ఏం లేకుండా డైరెక్ట్ కూర్చోబెట్టారు పెట్టారు అంతే అసలు ఆ అప్పలు చేయడం అది ఇది అసలు ఒక వారం రోజుల నుండి ఒక సందడి మ్మ్ ఒక ఫంక్షన్ అంటే ఒక సందడి కదా అండి అప్పలు చేయడం
ఉను అవునండి ఓకే అండి మరి బాయ్